హలో
హలో
హలో
హలో
అన్న బాగున్నారా
బాగున్నా బుజ్జి ను బాగున్నావా
బాగున్నాం అన్నా ఏం చేస్త న్నారు?
ఉ
గడ్డి దీసి చదువుతాన్నారా?
లేదు లే చదువు విడిచిపెట్టేసి ఒక కళ మ
అవునా ను పెట్టు తల పై నాది
అయినా
మరే చే లేదా డియస్పి కి
చేయలే చేయలే మీరు
రిమో టెట్టు రాసిన కానీ క్వాలిఫై కాలేదు మళ్ళీ మ్యారేజ్ అయి ఇ ఇంట్రెస్ట్ రాలే కానీ ట్రై చేసినాగుణ అప్పుడు ఒక సిక్స్ మంత్స్ సయి
చుశా చాలా టైం ఉంటది
ఇంట్రెస్ట్ అండి వర్క్ అంటే జస్ట్ కూర్చుంటే నిద్ర వస్తాంది తప్ప ఇంట్రెస్ట్ రాదు
ఆహా
ఎద్దన్న చేయాలంటే ఇంట్రెస్ట్ రాలకదా ఇంకేమన్నా ఈ ఇయర్ పాపా స్కూల్ కి పోతుంది
హ్మ
అంటే అప్పుడేమన్న కొంచెం టైం దోరుకుతుంది కదా
హా హా
ఇంట్లో పని కంటే వాళ్ళని హ్యాండిల్ చేసేదే ఎక్కువ పిల్లలు లేకే మనం చదువుకున్నాం కదా ఆ త్రీ టు ఫోర్ ఇయర్స్ వగుడుకాయ దశా గదా
ఆవును
ఆ టైప్ ఆ ఆ దాంట్లో ఉంది నా కూతురు ఆన్సర్స్ చెప్పే వరకు వదలదు
హ
అట్లా వాళ్ళకి చెప్పి చెప్పి చెప్పి హడ్డేక్ వస్తాంది వాళ్ళ ఆన్సర్స్ కి డౌట్ క్లారిఫై చేసే తప్ప ముందరిగిపోదు ఎంత టాపిక్ డైవర్ట్ చేసినా కూడా
అ అందుకె ఎట్లాంటివన్నీ వింటే అంత బిరిన పెళ్ళ చెస్ కూడుద అనిపిస్తది మేడమ్
ఏమి ఆల్రెడీ మీరు జాబ్ చేస్తన్నారు ఇంకేమ
అట్లా ఫేక్ చేయలేం కదా
అవును మరి ఏదో టీటీసీ తర్వాత ఏదో చదువుతాననవ్ కదా అన్న
సార్ చదవాలా బుజ్జి సార్ చదవాలే సరిగా ఈసారి
ఏదానికి రాసింది ఎస్ ఐ క నువ్వు ఏదో రాసినవు కదా
హ్మ ఏదో సెలెక్ట్ అయినను అని చెప్ప నా ఒకసారి
కానిస్టేబుల్ కి
ఆ మరిఎమైంది అది య్యో
ఒ కిలోమీటర్ పాస్ అయినను హండ్రెడ్ మ మీటర్స్ లాంగ్ జంప్ వెకంది
అదే అది ఫిట్నెస్ అనేది డెలీ చేయ ఎప్పుడగతే కుదదు
మెయిన్ పరిగెతే పరిగెతే ఒకర్టీన్ ఆర్ కిలోమీటర్ పరిగెతేనే మితా అన్నీ
హ్మ్మ్
కానీ రిమైనింగ్ రెండిట్లో ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఇస్ అయింది
ఇదేపోన్నావా
పనా కానిస్టేబుల్ల్ జాబ్ కంటే బ్లూంటైల్ జాబే బెస్ట్ అనుకో తీరు
అ అంటే బాయ్స్ కంటే ఇట్లాంటుంది గర్ల్స్ కూడా సేమ్ ఉంటుందా
సేమందాంట
సే అందరికి ఒకటే
అందరికోట వాళ్ళకి సివిల్ రాళ్ాలన్నా ఆ రెండు పాాలి వేరే ఏ రాాలంటే మూడో కా బాయస్ అంతే గర్ల్స్ అంతాే వాళ్ళ టైమింగ్స్ ఏమంటే ఒక టూ మినిట్స్ ఎక్కువ అంతా ఫటి కిలోమీటర్ ఇవి కొన్ని సెకండ్ స
అంటే అంటే ఎంత టైమి క్యూరస్
ఇప్పుడు మామూలుకి వచ్చి సెవెన్ మినిట్స్ ఎయిట్ మనిట్స్ ఎయిట్ మనిట్స్ ఎయిట్ మనిట్స్ ఎ మినిట్స్
అంటే వనడ కిలోమీటర్ మినిట్స్ లో వచ్చాయద
ఆ చేేలే
అంటే వాళ్ళ గ్రౌండడ్ ఉంటుంది కదా గ్రౌండే ఉంటుంది కదా అంత మీ అకాడమీ అదే ఉంట వన్ అండ్ ఆఫ్ కిలోమీటర్
అది మొత్తం ఒక గ్రౌండ్ వచ్చి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అట్లా ఫోర్ రౌండ్స్ వేయాల ఫోర్ రౌండ్స్
ఉ
ముప్పై అట్ల అదేమో క్వాలిఫై అయినావు మెయిన్దే చిన్న చిన్న వెల్పోయినావా
చిన్న చిన్న వెళ్ళిపెళ్ళ. యాక్చువల్గా ఫస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ మీ క్వాలిఫై అయితేనే. నెక్స్ట్ వేరే దానికి. ఛాన్స్ ఇస్తారనమాట లేదంటే ఫస్ట్ల్న్నీ ఇంటికి పంపించేస్తారు.
ఉహ్ హు అదే అంటే వాళ్ళు ఏమంటే. ఈ పెద్దదే ఫస్ట్ పెడితే తక్కువ జనాలు ఉంటారు. నెక్స్ట్ క్వాలీ ఫైకి అని చిన్న చిన్నగా పెడితే అందరూ కోల్పోయి. లాస్ట్కి వస్తారు అన్నట్ టూ
అవునావున్ ఫస్ట్ ఫిల్టర్ చేస్తారు. సిక్స్టీన్ హండ్రెడ్ల ఆహ్
ఏం జెస్తాం అంటే నీకెందుకు అల్లది అంటే టీ. టీ. సి కంటే అది ఈజీ అనిపించిందా? లేకపోతే ఏదన్నా!
టీ. టీ. సీనే ఈజీ పి. టీ. సీనే ఈజీ అంటే సింపుల్ గా జాబ్ గోట్టాలంటే అదే బెస్టు పోలీస్
అంటే ఇదేమంటారు ఇగ తక్కువ దానికి కాంపిటీషన్
కాంపిటీషన్ తక్కువ. మేన్ చదివే వాళ్ళు ఎలా ఉంటారంటే. యావరేజ్ గా ఉం టారూ
ఓకే అంటే ఫిలిం అందరుూ పాస్ అయిపోతారు. ఫిలిమ్స్ అందరుూ పాస్ అయితారు నాకు తెల్సి కదా.
ఫిలిమ్స్ కూడా క్వాలిఫై కవరూ. చాలా మందికి మినిమం నాలెడ్జ్ ఉండే వాళ్ళు గూడా కారు. ఒక ఎవరే మీ యావరేజ్ గా చదివేవాళ్ళు తప్ప
అంటే అందాస్ గా పెట్నా కూడా కొంతమంది అయితారు. ఇక్కడ ఏళ్ళిపోత్ తర్ అందరువుమ్ అంటే డైలీ ప్రాక్టీస్ ఉండల్ల. గ్రౌండ్ పోయే వాళ్ళ అయితే ఓకే
ఓకే లాస్ట్ కొచ్చలకే ఒక పోస్ట్ కి ముగ్గురు నలుగురు అట్లొస్సరు.
అంతే మన్నదానికి దేశీకి వేలు
అవున్ మీదియ్యామంటే నీకు ఏజ్ ఎక్కువ కదా. ఏజ్ బ్యాక్ట్
ఏది
బేసిదాం
ఈ దీనికి
దీనికి అబ్బా అబ్బా అన్నా నీకు లాస్ట్ థర్టీ అంతే
అవునా అంటే థర్టీ దాటితే మళ్ళీ ఏం చేయలేరా ప్రసెట్ కదా
ప్రసెట్ కాదు
అంతేలే థర్టీ దాటితే ఉ దీనికి ఇప్పుడు పార్టీ ఇయ్యద్దు ఫార్టీ ఎంతన్న పార్టీఫోర్ హా
మామూలుగానే ఫార్టీ టూ ఇప్పుడు మళ్ళీ టూ ఇయర్స్ పెంచినన్నారు ఫార్టీ ఫోర్ ఇయర్స్ వరకు నీకు
అదే అదే ఫార్టీ ఫోర్ హ్ ఇక్కడ మా తెలిసిన ఇక్కడ మేము ఉండే చోట ఆయన అదే చాన ఏజ్ అయిత్ పెంటద్దు ఒక పాస్ ఇప ఇప్పుడు వచ్చేది ఆయనకి లాస్ట్
ఇప్పుడు వచ్చిన కూడా ఆయన సర్వీసు ఆ సర్వీసు ఎంత ఉన్న పది ఐదు యేళ్లు ఉంటుంది అంతే
హా అదే అదే
ఆ
ఆయన ఎంతో ఏజ్ ఉన్న పర్సన్ కూడా ఇప్పుడు వచ్చిందింట అంటే అబ్బా వదలు కూడా చదువుతన్నారు దానికి మెచ్చుకోలా
అవునువును
హు అన్న ఈసారి ఇచ్చినార అన్న ఇప్పుడు వచ్చినోళ్ళందరికీ అందరికి పోస్టుల ఇప్పుడు
ఇచ్చిళ్ళు కదా
ఇచ్చేసినదా
ఇచ్చేసేసినారు ఆల్రెడీ డ్యూటీలు చేస్తున్నారు శాలరీలు తీసుకున్నారు
సూపరన్నా ఎప్పుడు మంచిగా పోరాడే వాళ్ళు వస్తానే అది మాత్రం బాగా చెయ్ నైన్టీ ఇయర్స్
డిఎస్సీ చాలానే ఉన్నాయ్ డీఎస్సీ క్లియర్ చేసేవి ఇదేంది పోలీసువి డిక్లియర్ చేసేవి
అవునా అంటే క్యాల్ జాబ్ క్యాలెండర్ కూడా బాగా పక్కా ప్లానింగ్ తో వదులుతున్న
ఆ
అట్లా అట్లుండలేన్న ఇది ఊరికే అనౌన్స్ ఇవ్వడం అక్కడ డీఎస్సీ నే బెటర్ ఆ జా నువ్వు ముందే లాస్ట్ ర్వాత ఫైవ్ ఇయర్స్ లో డీఎస్పీ లేేదు
అవును వీళ్ళు ఫస్ట్ అదే డీఎస్సీ నే క్లియర్ చేసి
అధికాక పోస్టులు చూడు ఎంత సిక్స్టీన్ థౌజండ్
ఆ
ఫస్ట్ టైమ్ అన్ ట కదా అంటే చెప్పిన్ దాంట్లోనే మంత్స్లో ఇద్జేయడం
అవునవ్ ఎటువంటి కోర్టు అలిగేషన్స్ ఏం లేకుండా క్లియర్ చేస్
మన ఇంటే క్వశ్చన్ పేపర్ టైప్ అది ఏదన్నా గని
హ్
ఏయ్ అంత ముందు మన వెజ్ ఎకేషన్ మినిస్టర్ కొంచం ఇదిగా ఉన్నాడు. ఇప్పుడు బాగా డవలప్ అయినాడు
అదే
ఇది బాగా అన్ని అవునవును. బాగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇది చేసినట్లున్నాడు. పక్క ప్లానింగ్తో వచ్చినారు మనకి డిప్యూటీ సిఎం గూడా బెటర్
హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్
అవునవును నెక్స్ట్ వస్
అక్కడ మొత్తం అక్కడ గిరిజన జిల్లాలో ఏ ఇంకా ఏ గవర్నమెంట్ ఇంతవరకు
అవునవును.
చేయంది. ఈ ఇయర్ల అసలు ఈ గవర్నమెంట్లో చాలా ఏసారు. రోడ్లు చిన్న స్కూల్ పిల్లలడిగిన గుడా రోడ్లేసేయడం గిరిజన్ జిల్లాలు భారీ డెవలప్ అయింది అటు సైడ్ అంతా
అంటే ఏం మంటన్ నాగర్ సైడ్ పోతున్నడు. మనా నాగ కతను కోల్పోకూడదని చుస్తాడా అంటే ఈ డొక్కా సీతమ్మ పేర్లు పెట్టడం అలాంటివన్నీ బాగా బా బుక్స్ చదుతాడంట హు బా బుక్స్ అవుతాడంట వితౌట్ శాలరీతో వర్క్ చేస్తా
సాలరీ కూడా లేదు సాలరీ కూడా మొత్
అదే అదే వితౌట్ సాలరీ తోని వ చేస్తుండంట ఆ అది కూడా తొందెస్ సింది చేస్తా ఉన్నాడు పాపం
అదే అదే
హు అట్లా ఇట్లా రండి అంటే మన ఏపీ కూడా కొంచెం ముందరికి పోతుంది
బాగా డెవలప్ అయితాంది
అదే మన రాయలసీమ సైడ్ కూడా కొంచెం ఏ జెస్తే అంటే ఓక్ ైన్ అంటే ఇండస్టి అని యావచ్చు
జనాలు చదువుకున్న మూర్కులు రాయలసీమ సైడ్
అవునవును
చదువుకున్న వాళ్ళు కూడా గుడ్డిగా ఓన్లీ టూ పార్సెన్స్ నే నమ్ముతున్నాయి
వాస్తవాన్ని ఎవరు నమ్మరు
ఆ మా నాన్న అదే ఉన్నారు నేను అదే ఉండాలి అనే ఇదితో చాలా మంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు
దిగువతో కూడా ముంద పోయే వాళ్ళు ఉన్నారు లోపల్లోళ్ళ దాన్న కూడ ఇగో తో
అవును
అట్లా జరుగుతాన్నాయి ఇక్కడ మనకి రాయలసీమ పీయా వచ్చింది కాబట్టి కొంచం బెటర్
చాలా బెటర్ ఎంతో మంది నిరుద్యోగులంతా సెటిల్ పెళ్ళిలైనై ఆకియా రావటం వళ్ళే చాలా మందికి పెళ్ళళ్లు కాలేదు
అవునా ఎక్కడ పోయినా నువ్వు పెళ్ళిళ్ళ దగ్గరికే వస్ త మాససి
నిజమే కదా
ఉ
ఆ
ఓకే అన్న బాయ్
ఓకే బుజ్జి బాయ్ రా
ఇ